హలో ఎంత కోరంగ మరిలా మన్నలగానే అందరు ఘోరంగానే ఉన్నారు ఈ రోజు వన్స్డే కదా ఉగాదికి ఏంటి ప్లాన్స్ ఆ ఇంటికి మొన్న గదా మొన్న గదా వెళ్ళ వచ్చ అయితే మళ్ళా ఎప్పుడుొస్తావు మళ్ళా ఎప్పడొస్తుంది ఆ శ్రీరామవమి
పలీ సారాసుగల్ బాతా
ఇస్తారు అది పబ్లిక్ హాలిడే కద
ఆ అప్పుడు నేను మళ్ళీ పోతాను
ఉగాదికి ఇంట్లో ఏమనా చేసుకుంటారు
ఉగాదికి
ఇంట్లో ఏం చేసుకుంట
మేము ఏం చేస్తా కా నార్మలే కదా అందరి లాగే
అంటే అంటే ఎలా చేస్తారు చెప్పచ్చు కదా నాకు
పొద్దునేన్న ఇద్దరులే వస్తారు తలస్నానం చేసుకుంటా తలస్నానం చేసుకొని ఇంకా తలస్నానం చేసుకొని దేవుడి పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేసుకొని గద్ద రోజంతా అంతే నేను చేసా నేను నా దగ్గర అనుకుంటా నా దగ్గర అనుకుంటా ఎందుకంటే పోయిన సర
స్నానం చేకడా తినకూడదు కదా అ
పోయిన్ సార్ నేను చేసా కాలేజ్ లో
చార్
నేను చేసుకుంటాను దగ్గర కూడా ఈ మధ్య అమ్మకి హెల్త్ బాగాలేకుండా వచ్చేసరికి ఇ మ చేయడం
మత్ర సార్ ఉంటదా ఉగాదికి నడు ఉగాదిిక సార్ ఉంట
నేను చేసుకుంటాల
ఏమనా చాలా మంది చెడతారు గాది బ పట్లుస్త
అది ఇది ఇక్కడ వేరు కద అది మనం ఇక్కడ చేస్తార
ఏను నిజంగా కాళ డ్రెస్ తీసుకున్నావా ఉగాదికి నార్మల్నా
ఆ పండక డ్రస్
ఆస్తులు అమ్ముకోవాలి ఉండే అంతంత మాత్రం కదా మనకు ఆడ ఆడంటాయి మనంత మిడిల్ క్లాస్
మిడిల్ క్లాస్ రాదలుమే తెరి న మిడిల్ క్లాస్ బదలి మీకి తెలీ నాటువా
మా తెలుసిన అగదా విరింద వయస్బ మనమేం సావకదుమ కొనడానికి మనమే
అవును కాదు కాదు గురు పనవే సాగుగారుడన్ కాదు గురు అందుకనే కదా మనం ఇలాంటివన్నీ చేసుకోక తప్పదు వాళ్ళని
వాళ్ళు అంత కష్టపడితేనే మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం అసలు అమ్మకు ఏమైంది బాలేదు అని చెప్పావు గదా నువ్వు
అమ్మా హెల్త్ అంతగా అంటే
ఓకే
అన్నీ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోయింది అప్పుడు అప్పుడు తట్టుకోలేకపోయింది ఇప్పుడు పర్లేదు ఓకే బాగుంది కానీ నీ అమ్మకి హెల్త్ బాలేదు
నిజంగా అసలు చాలా బాగొదు అమ్మా అసలు ఇంట్లో ఎలాగో ఉంటది అే చాలా అడిక్ట్ అయిపోయాం మనం అమ్మ వాళ్ళకి కానీ మనకు అర్ధం కావట్లేదు నేనైతే ఇప్పటికైనా సరే ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ ఊరికిపోతే నేను వస్తాను మ అని ఖచ్చితంగా అడుగుతా అది నాం డే సరే చిన్నప్పటి నుంచి అంతే మా మా అమ్మ అక్కడ పోతే నేను అక్కడికి వెళ్లాల్సిందే అంతే
సవే క
నిజంగా నేను నాన్న చెప్పల్సి చిన్నప్పటి నుంచి నాన్న లేకపోయినా ఉండగలను మా అమ్మ లేకుండా ఉండేదాన్ని కాదు అసలు నన్లాతేను
ఏమ్మా అమ్మా అట్లా అలవాటు అయిపోయారు అమ్మ వాళ్ళు గుర్తొచ్చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే అవును ఏంది ఇల జీరాలు కావాలా
బాలు గేమ్ ఆడుతున్నారు చెప్పా కదా టెస్ట్ టైప్ టెస్ట్ టైప్ ఆడుతున్నారు ఎస్ ఆ ఆయన చెప్పింది వినాలి అంటే ఆ మినిమం
అది పెద్ద కష్టమే కానీ ఏంది ఎవరికొ జీరో ఫోర్ వచ్చయ్ ఐదు మార్క్ లు వచ్చినయ్ ఎంది
లేదా ఏదో చేసింటాడు
సిక్స్ రూపీస్ ఇవ్వాల్ల క్యాంటీన్ లో
సిక్స్ రూపీసా అ మ్మా నిజంగా క్యాన్
అడిగింది నిన్న మ్మొన్న సమోసాలు కొంటే నిన్న వెయ్యలేళ నువ్ ఇంకా అని అడిగింది పోయింది అనుకున్నా
లేదు ఈ మధ్య అన్ని గుర్తుపెట్టు
నష్టపో ద వస్ నిన్న అని చెప్పి నిన్న అక్కడ తీసుకున్న అవి అవి వస స మార్నింగ్ ఒక్కటి తీస్ న్న దానికి వెయ్యాలి నిన్న అక్క బయటకి వెళ్తే హాస్పిటల్ పనిలేదా
ఈ మధ్య చానా వరకు నిజంగా అన్ని గుర్తు పెట్టుకుంటున్నాయా ఆయా
నిన్న ఆ అక్క హాస్పిటల్ వర్క్ పడిందని వెళ్ళింది.
ఆ
అక్క అక్క హాస్పిటల్ వర్క్ బడిందని వెళ్ళింది నిన్న వచ్చేటప్పటికి చూచి ఇద్దామంటే తీసుకొచ్చింది థర్టీ రుపీస్ మార్నింగ్ నన్న మళ్లీ అడిగి అక్క చేసే తప్ప
రో క్యాంటిన్ ఆంటీ కి ఎయ్యాల
సిక్స్ రూపీస్ ఎయ్యాలి
ఆ
లేచి ఏదైనా ఐస్ క్రీమ్ తినాలా అనిపిస్తుంది నాకు
అనకి ఎప్పుుల్ యాది దినకుంతయ
నాకు ఒకోసారి ఏమ అనిపిస్తుంది తెలుసా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇన్ని గ్రేవింగ్స్ ఉండాలేమో అనిపించింది అయినా హాస్టల్ల్లో ఉండే వాళ్ళకు కూడా క్రేవింగ్స్ ఉంటాయి ఇంటి దగ్గరంటే ఎది కా ఉంటే అవి అమ్మ వాళ్ళు చేసి పెడతారు సో ఏమనిపదు మనం హాస్ట లో ఉంటాం కాబట్టి వాళ్ళు మనకు కావాల్సినవివన్ని తెచ్చుకోలేం కదా సో అవి ప్రేమించ రపంలో వస్తాయన్నమాట మనకి బిర్యానీ బిర్యానీ చెయ్యలేదు అన్నయ్యా బిర్యానీ ఎలా మ అన్నం తిందామా
మై గోడ్ అవునా చల్లమ్మా అవునా చల్లమ్మా
అది బాగా చేస్తంది చెల్లెల కోసం బిర్యానీ చేస్తారు ఎంత మంచి అన్న కదా
అప్పుడు కప్పుడే కర్రిస్ తో
మా నా కోసం కర్రీ చేస్తాడు చికెన్ కర్రీ కేఎఫ్సి చికెన్ ఫ్రై చాలా చేస్తాడు మా అన్న ఫిష్ ఫ్రై బాగా చేస్తాడు మన్న వంటలు ఎక్కడ నేర్చుకున్నాడో ఏమో తెలిదు గాని ఫుడ్ మీద ఇష్టం తోటే నేర్చు న్నాడన్న నాన్ వెజ్ అంటే పిచ్చి అన్న మన మయితే మ మనంమయితే ఎలా చేసుకుంటాం మామ్లెట్ మామూలు ఉప్పు ట వరపుని చేసుకుంటాం కదా మా అన్నకి ఉప్పు కారం ఆనియన్స్ ఎన్నో మసాలాలు ఉంటాయి మసాలాలు క్యారెట్ ఉంటాయి క్యారెట్ టమాటా కొత్తిమీర కావాలి అంత పర్ఫెక్ట్ గా మూడు నాలుగు గుడ్లు న ఆమ్లెట్ వేస్తారు స ఎలా జస్తగా ముక్క నర్చుకున్నాడా పెద్దన్న కూడా చికెన్ కర్రీ చేస్తాడు ఎగ్ బుజి మాది ఎగ్ మాస్ చ త మ మ్యాగి మ్యాగి ఇష్టమండి అలాంటివన్నీ చేస్తా
మా తమ్ముడు ఇలాంటివన్నీ సేయడు చేస్తే తిని పెడతాడు
చిన్నన్నే పాపం ఏం రాదు చిన్నన్నకి వంట చిన్నన్న ఈ నేనే ఆమ్లెట్లు ఏసిస్తాను నేనే ఏసిస్తాను ఆమ్లెట్లు చిన్నన్న కి నాకు వంట రాదు నేర్చుకుంటున్నా అక్క అమ్మ వాళ్ళ దగ్గర యూట్యూబ్ లో చూసి నేర్చుకోవట్లా అక్క అమ్మ రెసిపీస్ నేర్చుకుంటున్నా
అక్కనా
క్కని అమ్మని అడిగి వాళ్లు చెప్పిన ప్రాసెస్ ఎ చేస్తున్న నేనేం యూ యూట్యూబ్ లో చూస్తే అది నాకు లాంగ్ ప్రాసెస్ అనిపించద్ది కానీ స్వీట్స్ అట్లాటివి అలాంటివి మాత్రం చూ అంటే లైక్ క్యారెట్ హల్వా పాలకోవా ఈ హల్వలు అలాంటివి మళ్ళా యూట్యూబ్ లో చూస్ చేస్తా
వంట నా కమ్జే అప్పుడు చేస్తున్నాయి అప్పుడు నేర్చుకున్నా అప్పుడు వచ్చినాక ఇప్పుడు రావట్లేదు పంట
ఏమి ఎందుకని పోవట్లేదా ఎందుకని ఏమంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే కదా అలా అనిపిస్తది అట్లయితే కానీ భయపడకూడదు కదా మనం భయపడకుండా చేయాలి అవునా ఫైవ్ సెకండ్ ఆగి చెయ్ ఫైర్ ఐతాంది బయట సరే అయితె బై